ఏమన్నవు అంటరు జుపిటరు
జుపీటర్లోకి పోయి జెయ్యల్ల
జుప్పిటర్లో కాదు డబ్ల్యూ త్రీ స్కూల్స్ లో నేర్చుకొని చేస్తా ఉండాలి
మర్ర డైలీ నాకు రెండు నెరిపియచ్చు కదా
అదే చెప్తున్నా రేపు నుంచి నేను స్టార్ట్ చేస్తాను. నికూడా చెప్తా. ఏందేందీ
ఆడ షటిల్ ఆడకి వచ్చినల్ తెలుసా కోర్ట్లో
ఆ
ఆనాయిల్ల అంతా సాఫ్టవెర్లే ర్ మొత్తం సాఫ్టవేర్లే లాజ్ దీనిలో ఉంటారు అయిన ఆడతారు. వచ్చి మ్యాచ్ ల్యాప్టాప్లు తెచ్చుకుంటారు.
ఉ
అట్ల చేస్తనే ఉండరు డెవలపర్ల వాళ్ళంతా
ఊ అయితే హెచ్ టి ఎం ఎల్ వచ్చి ఉండాలి గా ఆ అని వచ్చిండాలి. జావా స్క్రిప్ట్ కూడా వచ్చిండాలి. నేను రావాలిగాని
నేనుకూడా డెవలపర్ అయిత
ఉమ్ అవు అవు నేన్ వెతూకుత లే బాగ గిట్టుగా ట్రై చేస్తా గవర్నమెంట్ దానికి చూద్దాం.
చేద్దం
నువ్వు కష్టపడాలి నిద్రపోతా అనేది కాదు.
నేనే నిద్ర బోత
యూట్యూబ్ లేద్ పందీ
లేకుంటే చేయలేమా
ఉమ్ అట్లా కాదు కానీ నుట్ నేర్చుకోవాలి కదా ప్రాక్టీస్ చెయ్యాలి కదా
పవనన్న తో తెప్పిచ్చుకుచ్చుకుంటాన్నా వాడు ఇయలేదనుకో కొత్తది దిపిస్తామ అంతా
మ్ ఏదో ఒకట్ చేసుకో
అసల్ నేను అడగలే మయన గడితే తీసిస్తాడు ఊరు మొన్న అడిగినాడు అ ఎవ ల్లో మా ఊరోడు తీసుకున్ అంటే ఏం నీకు అబా నీకు వద్దా అనిండి మా ఆయన
ఆ అదే అడిగినప్పుడు మాత్రం వద్ద అంటవ్. ఇప్పుడు నుంచి చెప్తా ఉంటే వాళ్ళు ప్రిపేర్ అయితారు. నువ్వు సడన్గా అడిగితే ఎట్లు ఇప్పిస్తారు.
ఏ నువ్వు ఇప్పిచ్చుకుంటున్నావ్ ప్లాట్ బి అనే అండే మ్యాక్బుక్కుల్ పది కొంటాడు
పంది మ మమ్మీ చప్పి ఉండు చెప్తాది నిక్ కదా డాడీకి
ఏమండే పాపం అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది.
అవును
మీకేముండదు అసల్
మా డాడీకి చులుసు మా డాడీ కూడా చేస్తారు. కార్య ఎస్టేట్ బిజినెస్
మేమ్ దెల్సా
ఉమ్మ్
ఒకటే రోజే అదేంది కోట్ రూపాయలు అప్ నేనొకసంచి మోన్నొకసంచి మళ్ళీ వేరే వాడు బాబ బాబు గారితో ఒక సంచి మోపించాడు మా ఆయన
యాహ్
అది కార్లో పోలేగా నువ్వు టీ తాగేకి. మలానలీ. ఉమ్. ఇంగొటి ఉంటది లేపోతే అదిగాన్ నాతోనేనా
ఏంది
కార్లో.
మాట్లాడలా నీతో వానితో మాట్లాడనా.
మాట్లాడునీ.
అంటే తిన్నడానికి పోవాలి కదా అందుకు.
పో.
ఇప్పుడే గాద్లే.
ఉమ్. నాకా ఎనిమిది వందలు ఎప్పుడు పడుతయొ జేప్తే.
చిచన్ తాన గురించి మాట్లాడదంటే నాకు తెలీదు సెవెన్ టు ఫోర్టీన్ డేస్ అంతా పడుతది.
ఉమ్ ఉమ్. సెవెన్ టు ఫోర్టీన్ డేస్ అవొంకేంది ఇవితాంది.
ఉమ్ అ పిల్లకి కుడా సేమ్ అంతే సెవెన్ టుూ ఫోర్టీన్ డేస్.
కాదు డబ్బులు.
నైను.
అవునా. అమ్మయ్యా మీకన్న బాగా మాట్లాడిన గదా బర్తీ.
కొన్ని కట్టైపోయినయ్ కాదన్నా కొ నా నుంచి.
నీ దరిద్రం యేడజుట్టుకుందంటే నాకు నీనుంచే. నువ్వు ఫోన్ చేసినప్పుడల్ల అవి కట్ అయిపోయినయ్ డబ్బులన్నీ పోయినావి.
ఆహహ హహహ.
ఇప్పుడు ఏం లే నీకు ఒక వెయ్యి రూపాయలు వచ్చిందంటే దాంట్లో ఐదొందలు గొట్టు నాకీ.
లే ఏ నేను సేవ్ చేస్తా.
సేవ్ జేసీ.
ఎమో ఒకటి చేస్త నీకెందుకూ.
ఉమ్. సరే చేసుకోమ్మా.
ఉమ్ నువ్వే గద చెప్పింది సేవ్ చేయమని.
సేవ్ జేసీ.
ఉమ్ ఏమోటి జెస్తా.
ఏమోటంటే.
నువ్వు ఈసారి తిరుపతి తిరుపతి అంటున్నావ్ ప్చ్ నేను అన్ని. చెప్పేసినవ్ ముందే.
ఏముందే.
నాకు హాలిడేస్ ఉన్నయ్ నేను ఇంటికి పోవట్లేదు అన్నీ. నువ్వు మళ్ళీ చేసేనా మెసేజ్లు చేసినావు అంటే కొడతాను నిన్ని. డైరెక్ట్గా చేసెయ్.
ఏయ్ ఇప్పుడు ఏం లేవు ఇంగా జూలై లోనే చేయలే చేస్తే.
అదే అప్పుడు చేసేటప్పుడు చెప్తున్న సాటర్డే కి చెయ్యి.
మూడొందలు దర్శనం అయితే రిచ్చ్ గా పోవచ్చు. పంచా గట్టుకొని నువ్వు శారీ గట్టుకొని. బబ్బబ్బబ్బబ్బా ఈ ఫ్రీ ధర్శనం అయితేనే అమ్మ ఆడక్తినే వాళ్ మాదిరి. చానా కష్టం.
ఆవును.
జులై లో వస్తది ఇరవై నాలుగో తేదీ చేసేస్తా.
మ్ హు
పొద్దున్న నేను చేసేతప్పుడు మోహన్ గాడు తలగైనా నాకే నాకు రెండు చేయి నాకు రెండు చేయి నేను మా ఆయన పోతం నేను నాయన పోతం అంట.
ఓహో హో హొ.
మై ఫాదర్ వన్ టైమ్ ఆల్సో డివెన్సీ.
చెయల్సింది వాడికిచ్చి నెక్స్ట్ టైమ్ మనక్ చేసేటప్పుడు
వీడియో నాలుగు పెడ్త
మ్
వాడ్ రెడీ ఉన్నడు ఫోన్ పే పట్కొని త్తం చెయ్యి ఇప్పుడు అగ్
చెప్పు జులైలో చేస్తా అన్
అదే అదే జులైలో చేస్తానని చెప్పిన అప్పుడు
ఫ్రీగ ఉంటదా అని అడుగుతున్న అంటే అంత రేష్ గ ఉంటదా అని
ఎప్పుడు రష్ గానే ఉంటది మ్
అయ్యా
ఖాళీ అంటు ఉండదది
మ్ హు ఎప్పుడు చిన్నప్పుడు పోయిన రికి రెండు మూడు సార్లు మరి పోలే
ఔన
మ్ మూడు సార్లు స్టెప్స్ ఇచ్చిన అయిపోయిం
ఆ చేద్దాం చేద్దాం జులై ల చే ద్దాం
మ్ మరి ఇంట్లొ వాళ్ళతొ కూడ్ పోతున్న మళ్ళీ ఎప్పుడో తెలియదు నకి షిర్డికి కేల్తమ్ అట్లనే పోయ్యి
శిరిడి
మ్ లేకపోతే హైద్రాబాద్ అనుకుంట తెలియ్దు
ఏంటికి
ఏమో మ డాడి అది ఏదొ ఉన్నోడిచ్చిండు నాక్ సరిగ
మినాయ్నకి ఏం పని లేదు
ఆ ఏన్ని రోజులైది తెలుసా బయటికి పోయి ఫ్యామిలీతో
మ్
మా అక్కనె ఫుల్ బిజీపాప
ఏ మి
ఏం లె
ఆయ్న
లేదు ఫస్ట్ పోయినిక్ మజ్జిగ తీసేసి టవ్ స్లొ
కర్రీ ఏం చేపిండొ చెప్పు
మ్ చెప్త లేకపొతే ఏం చేస్తవ్ బా లేకపొతే బలేకపొతే
ఊరగై ఉంది కదా
ఆ ఎస్ ఎస్ నేనట్లనే చేస్తా రసం అన్నం నూకి ఉరగయేసుకొని తినేస్త నేన్ కుడ
మ్ పేవర్క్ కేద్దాం లె
మ్ ఏసేయ్ ఏసేయ్ హెడ్లైన్స్ల పెట్టు మార్చ్ ఊరికితిమి పచ్చడి తిని
మ్ మట్టావావై
మ్ మ్
టైమ్ ఎంత అయిందిజుడు.
ట్రైన్ సౌండ్ బండి
ఏయ్ అది మాట్లాడేది
ఏయ్ట్వంటీ
అటే టిటిటివ్ ఒటోటీ టిటిటిటో టోటోటోటో నా రికార్డ్ అయిపేయింది.
ఏం రెండు రికార్డులు వాడు ఏ వేరిజ్ అనదర్ రికార్డ్మే నేన్ అట్టే చేత్లో బట్టుకున్ననా
ఆ
బడ్డీ టైం ఎంత అయింది.
సెవన్ ట్వంటీ యాన్
మాయమ్మ ఫోన్ జూస్తాంది.
ఉండు ఉండు ఉండు ఉండు మ్
ఇంగెన్ని నిమిషల్ జెప్పు ఏస్ కాల్
ఉండు ఉండు ఉండొక నిమిషం.
కట్ జేయలేదులే ఎందుక్ బయపడ్తవ్ పాపం
మ్మ్
ఉమ్
రే మోహన రికార్డ్
రికార్డ్ మళ్ళొతది లే
మ్ సారేలే ఉండు లేదు
వొస్తయ్ వొస్తయిలే
వొస్తయి వొస్తాయిలే ఆఆ ఆ ఉ ఉ ఉ ఉ
ఎవర్కున ముఠా పోయి మూడ్ రూపాల్ పడిందంట.
ఎవర్కి?
ఎవర్కా
వన్ ఫటి త్రీయే
ఆ
వన్ ఫర్టీ త్రీయే
పాపము.
ఉమ్ ఆ పిల్లక్ పడ్డిపోయినయి తెల్సా డబ్బులు
మల్ నాకేంటి పల్లా
అదే మేం ముందే చేసాం కాబట్టి మాక్ పడ్నాయేమో అంతే నీకి ప్రాస్ ఇంగ ఉంది. సర్లే బాయ్
అమా